ఏం చేస్తాన్నాము
మ్మ్ ఏం చేయలేదు అక్క మాదిన్నె పని అంత అయిపోయింది కూర్చొని ఉన్నా
అవునా సేమ్ నాది అద్ దే తె చేయలేదు ఇంతకు ముందు ఇప్పుడు చేస్
అవును
ఈవ్నింగ్ టైమ్ స రాగంజి తాగుతను అది అల్వాటు అందుకు అది చేస్తా ఉంటి
హెల్ది
ఆ ఇంట్లో ఫోన్ వేసింటే అది మ ట్లాడుతూ ఉంటే అయ్యింది అది నీకు చేసేకి
మ్మ్ అంటే ఈవినింగ్ టైమ్ లో మాత్రమే తాగుతావా అక్క
ఆ అవును డెయిలీ ఈవినింగ్
పిల్లలు అందుకు తాగుతారా
లేేదు నేను ఒకటే నేనే ఇంకో పిల్లోడు ఉన్నాడు మా అత్త తమ్మున్ కొడుకు
మ్ హు ఆవును మ్మ్ హెల్త్ కు మంచిది లి ఇప్పుడు తాగిన
మ్మ్ అందులో సమ్మర్ కదా
ఆ ఆ అది హెల్త్ కు మంచిది రాయి జావా తాగినా ఆరోగ్యానికి కూడా మంచిది అది
అవును మె డెఫియన్సీ ఉండే వాళ్ళకి మేలు అందుకే తాత ఉన్నా
మ్మ్ అది కాని పెసరు జావా గానీ స ఇట్లాని
ఆ పెసర్ జా చేసుకుంటన్న
అది నైట్ చేసి మార్నింగ్ తాగితే ఇంకా బాగుంటుంది
మ్మ్
ఆ అది నైట్ చేసి
నీ మిక్సీ చేసి పెట్టుకుంటాను మార్నింగ్ చేసుకుంటాను ఇది ఈవినింగ్ టైమ్స్ చేసుకుంటారు రాగజేవా
బాగుంటుంది అది చల్ రా పెసర్జామా చల్లడితే టేస్ట్ బాగుంటుంది వేడికను వేడి మీద్గ అ అది చొలవ చేసింది అది తాయి నా కూడా హెల్త్ అవును
ఏది పులుపు డే ఇం త్రీ ఫోర్ టైప్స్ ఉన్నాయ
ఉన్నాయి అని తెలీదు మనం ఓన్లీ రాగిజావా ఓ చికెన్ పాలు వేసుకొని కొంచెం బెల్లము రాగి రాగులు నాన్బట్కొని మిక్స కాట్ నేను వేసుకోవచ్చు పిండి ఉందన్న పిండైన వేసుకోవద్ మీద అందు బాటు ఉంటాయి అది అయితే బెల్లం వేస్సుకుంటా హెల్త్ కి మంచిది
రాగులు కూడా తెల్లవి తెల్లవి ఉంటాయి, ఇవి నల్లవి ఉంటాయి, రెడ్ కలర్లు వచ్చాయి.
అవును బీ రెడి
కాని రెడ్ కలర్ లో ఉండే దాంట్లోనే ఐరన్ ఎక్కువ ఉండేది
అవును తెల్లవి ఎంత వేసినా నీకు తెల్లగానే కనిపిస్తాది నీకు వెస్ట్ట్ అనిపియదా అది ఎం తైన వేసుకోవాలి వేసినట్టు అక్కడ కూర్చోకూడదు నీకు తెల్లగనిపిస్తుంది ఇవి కొంచం వేసుకున్నా కాని మీకు కలర్ వస్తుంది కాని రాగి పిండి ఎక్కువ వేసు తాగడం వల్లనే హెల్త్ కు మంచిది ఏదైనా రా రానీయ్ ఏమైనా పీరియడ్ సమస్యలు ఉన్నా అక్కడ మీ సమస్యలు ఉన్నాయి మీ కూడా తగిపోతాది తిన్నామ్ చెప్ వా ఎర ఎడిట్ రాగి జోనలు రొట్ట
ఆ రాగి రొట్టె చేస్తా రాగి ఉంతా రాగి పిండితోనే ముద్ద చేస్తారు ఇక్కడ
హ్మ్ ఆ నాటుకోడి అది దంట్లోకి ఏదే కాంబినేషన్ బాగుంటుంది
అవునువును కాని ఎక్కువ తినలేము కాని ఇక్కడ ఎక్కువ మంది అదేనంట తినేది మార్నింగ్ గూ ఆఫ్టర్నూను
హ్మ్ ఇక్కడ చేపల పులుసు కాని అందులో కాని చికెన్ లోకి కాని ఏదన్నా ఫ్రై లోకి చట్నీలో ఇవి దేనికైనా బావుంటుంది టేస్ట్
హ్మ్ నేనే ఒకసారి తినలేదు అది కాని ఎక్కువ తి తినలేదా తన్లేరంట అది
ఎక్కువ ఎందుకు తిన్నలేరా అక్క అంటే కొంతమంది బియ్యం వేగకుండా ఓన్లీ రాగి పిండి వేస్ చేసుకుంటారు
ఆ అదేది అది చేసేది బియ్యం కాంబినేషన్ నిన్న చేసింది తినక్ తినేక్ అయితుంది తినొచ్చు డైజెషన్ అయితుంది ఉత్త రాగి పండితో చేసేది డైజెషన్ కొంజం కష్టము అంటే డైజెషన్ సరిగా అయినోలకి తినేకి అయ్యలేదు
పిండి తీసుకొని వేడి నీళ్లలో కొన్ని మామూలు నీళ్ళలో కలుపుకొని కొన్ని వేడి నీళ్లోలో పిండి వేసి ఉడగబెట్టి మళ్ళీ కలిపిన పిండిని కూడా అందులోనే వేసి చేేస్తా ఉంటారు ఒకట ఏమైనా ఆ అది అనేది పిల్లలకు అయితేనా చిన్న పిల్లలకు కొద్దిగా పెట్టచ్చు అల్వా అవుతుంది
పిల్లలకు అయితే ఇది డ్రై ఫ్రూట్స్ అవి అన్ని ఎండబెట్టి ఈ రాగి పిండి వెసి అంత పొడి చేసేసి చేస్తే బాగుం అ
అవును వాళ్ళకు కొనకచుకోవడం కన్నా మనం ఇంట్లో చేసుకున్నా బాగుంటుంది ఇది
ఆ ఇంట్లో చేసుకునేవి ఇక్కడ అంతే ఇంట్లో చేసుకునేవి అన్నిీ సాంబార్ పౌడర్ కారం పొడి
టేస్ట్ బాగుంటుంది ఇంట్లో చేసుకున్న వాటికే. చేసుకున్న కానీ టేస్ట్ అనేది కొంచం బాగుంటుంది. కొనకొచ్చుకునే దానికి ఇంట్లో చేసుకునే దానికి టేస్ట్ బాగుంటుంది.
అవును.
వేయించిన. ఏమంటే బయట ఏం వేస్తున్నారో తెలియదు. ఏమంటే ఇవే వేస్తారు కదా అనుకుంటాము. కానీ కలర్ వేరేవస్తుంది టేస్ట్ వేరేవస్తుంది.
జోస్తుంది మనం. కొనుక్కొని వచ్చిన దానికి మనం ఇంట్లో చేసుకునే దానికి.
ఎంతక్.
ఇప్పుడు సమ్మర్ ఎక్కువ జ్యూసెస్ వాటర్ ఎక్కువ పోతు. సౌండ్ ఉంది. ఫుడ్ తక్కువ పోతుంది.
ఫ్రూట్స్ అందుకు తినడము నీళ్లు కాని ఫ్రూట్స్ గానీ ఇలా తినడం మంచిది. అంటే కొన్ని ఫ్రూట్స్ వాటర్ మినల్ వాటర్ మిలన్ ఖర్జు ఆహ్ కర్బుజ పండ్లు అవి ఉంటాయి కదా.
అవునవును.
కొంచెం. నీరు శాతము ఎక్కువ ఉంటుంది.
ఆహ్ వాటర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది.
ఉమ్ అయి తిన్నగాని మంచి ఇంకా ఇప్పుడు తాటి ముంజస్. పై
ఆహ్ అవి వస్తాయి. కానీ ఇక్కడ ఇంకా వచ్చింది లేదు. ఏమంత వచ్చాయో చెప్పు అవి.
ఆహ్ అక్క.
ఈ మంత్ లోనే స్టార్ట్ అవ్వొ వచ్చేది తాట్నంగిరి అది అవును. లేత
సమ్మర్ లో మాత్రమే ఉంటాయి. నీకు మల్ల తర్వాత వుండవు ఎక్కడైనా. తిన్న గాని సమ్మర్ సీజన్ లో మాత్రమే తాటి ముంజలు ఉండేది. తర్వాతా నీకు తాటి ముంజలు ఎక్. ఎప్పుడు దొరకవు నీకు. సమ్ముూర్ లో మాత్రమే అవి తిన్నాక. కానీ వేడికి అది. చలవ చేస్తుంది. వేడి వేడిని తగ్గిస్తుంది. జ్యూస్ చేసుకొని
లా కూడా బాగుంటాది అది కాయ.
బాగుంటుంది తినడానికి ఎందుకు. మేమైతే ఎప్. బాగా తినే ఉం బాగా తింటాము.
హూ
రోజు తెచ్చుకుంటాము అంటే అవి ఈవినింగ్ వరకు ఉండవు కొన్ని చోట్ల ఈవినింగ్ వరకు ఉంటాయి. కొన్ని చోట్ల ఆఫ్టర్నూన్ వరకే మధ్యాహ్నం పన్నెండు అయితే
అవునును మార్నింగ్ పెట్టే సార్ ఆఫ్టర్నూన్ కి అయిపోంటాయి సేల్ అయిపోయింటాయి కాని ఎక్కువ తినేది ఆఫ్టర్నూన్ టైమ్
హూ ఊ అప్పుడు తీసుకొని పోయి పెట్టేసుకొని తిందురు ఎందుకంటేన అవి కాయలలో అప్పటికప్పుడు కొట్టే వేతనా మధ్యాహ్నం వరకు ఉంటావి నీకు వల్చుకోని వస్తె అది గంపలల్లో అవి పెట్టేవి అవి ముందు ఇంటికాడనే వొళ్ళ్చు కొని వచ్చి పెట్టింటార ఈగలు ఎందుకు వాలుతాయి అలాంటివి కన్నా మేము ఆ అప్పడికప్పటికి కాయలు కొట్టి ఇస్తంటారు తూకం వేసి మేమైతే అవే తెచ్చుకుంటాము. కే డజన్ వంద రూపాయలన్నీ తెచ్చుకో ఉంటము అవే
హూ
మన కళ్ళ ముందరినే వాళ్ళు కాయలు కొట్టి అందులో అందులో వి తీసి ఇస్తారు ముంజలు
ఇంక ఏమంమ్ముతారు చెప్పు అక్కడ సమ్మర్ లో
సమ్మర్ సీజను ఇంగ తాటి ముంజలు ఇవి మామిడి కా మామిడిపండ్లు ఇవి వస్తాయి మామిడి పండ్లు తినొచ్చు అవును తినొచ్చు కానీ ఎక్కువ తినగుడదు అవి వేడి చేస్తాయి మళ్ళీ
అవి హీట్ అవును
హూ కానీ కొం
వస్తాయి చూడు రౌండ్ షేప్ లో ఉండేవి అవి కూలే
రౌండ్ షేప్లనా
ఆ దోసకాయ వస్తాయి కదా సిద్ధెటెంకాయ అని అంటరు చూడు దోసకాయ రౌండ్ షేప్ లో వచ్చి లోపల రె ఆరెంజ్ కలర్ ఉండి ఉంటుందే
అవి కరుభూజ పండ్లక్క
కర్బూజ దోసకాయ కదా అనేది, అందులో సిద్ధటింకాయ అని కూడ అంటాం మేము, సిద్ధటింకాయ అంటాం మేము టం
సిద్దటింకాయ కర్భూజ పండ్లు అంటే కర్భూజ పండ్లు ఒకటి రౌండ్ గా గుమ్మడికాయ షేప్ లో ఒకటి చిన్నగా వస్తాయి కొన్ని గీతలొచ్చి వస్తా యి అవి అంతగా రుచి ఉం డవు రౌండ్ గా ఉండేవి గుమ్మడికాయ షేపులో చిన్నగానే వస్తాయి, పెద్దగా ఉండవు అవి చిన్న చిన్నగనే ఉంటాయి అంటే ఒక కాలు కేజీ అవే అర్ధ కేజీ తూగే వైన వస్తాయి నీకవి
ఇంకొకటి ఎల్లో కలర్ లో ఉండి పైన లోపల వైట్ కలర్ లో ఉంటుందే ఆ ఫ్రూట్ ని ఏమంటారు
పైన ఎళ్లో లోపల వైటా
ఆ
ఏం ఫ్రూట్ అక్క అది మాతీరా
తెలుసా
అవి దోసకయాలు అట్లనే పెట్టే నా మీకు మాగి బ దయవి అవి కూడా వాటిని కర్బుజా పల్లె అంటారు
ఆహా
అవి పైన ఎల్లో వస్తాంది నీకు లోపల వైట్ వచ్చి, చిన్న చిన్న దోస గింజలు గింజలు వస్తాయి.
ఆ అవునవును
మ్ అవి కా దోసకాయలు అనేది చూసుకోకుండా పెట్టింటారు కదా, ఒక్కొక్కసారి చూసుకో ఉండరు అవి ఎక్కువ సైజ్ పెరిగేసి మగి
మ్ అదే బయట ఎల్లో ఉండి లోపల వైట్ ఉండేవైతే కావేరి అంటాము మేము
ఉ
ఆ ఇది వచ్చేసి నార్మల్గా లోపల పింక్ ఉండి ఆ బయట స్కిన్ కలర్ లో అద అయితే సిద్దేంటికాయ, కుకుంబర్ అదే నువ్ చెప్తే చూడు ఆనియన్స్ తో పులిసిద్ది
ఉ దోసకాయలు ఇప్పుడు దోసకాయలు కూడా దోసకాయలు కూడా వస్తాయి
ఆ చానా కాస్ట్ అయిపోయింది మేము డైలీ తెచ్చుకుంటంటిమి ఇన్ని రోజులు ఇప్పుడు సప్ వెజిటబుల్స్ కిర్ నీ కోచ్చే దోసకాయలు కూడా కాస్ట్ అయిపోయినాయి
అవి ఎక్కువ తినగుడదు పసురు
ఉ
అంటే తినొచ్చు హెవిగా అవే తినకూడదు పసురు అవి అందులో పసురని ఉ ఉంటారు ఉ కానీ వేట్లాస్ మంచిది తినాలి ప వద్దు అవి తినేవి పద్ధతిలో తినాలి
ఉ
ఉన్నాయి కదా అని ఒకేసారి కేజీలు కేజీలు అలా తినకు లిమిట్ లో మనం తీసుకు ఆ దాన్ని బట్టి తినాలి ఏవైనా కాని మనం లిమిట్ లో తినాలి అవి ఒకలా హెల్త్ మంచివి ఎక్కువ తింటే అవి ఏం చేస్తది ఏది రివర్స్ అవ్వడం అలా జరుగుతుంది అలా లేకుండ పుంజిక
మన్ బాడికి తగ్గట్టు బ్యాలెన్స్
ఉ ఏ ఫ్రూట్స్ అయినా గానీ హెల్త్ కు మంచివి మనం తినేదాన్ని లిమిట్ ట్లో తిన్నామంటే బాగుంటుంది
ఉ
ఎక్కువ అనుకోకుండా అదే మళ్ళీ తిన్ టానే ఉంటాం కాబట్టి ఈ రోజుకి ఈ లిమిట్ పెట్టుకు కొని తినాలి మనం
ఉ ఉ
ఏదైనా ఫుడ్ గానీ ఫ్రూట్స్ గానీ ఏదైనా కానీ లి లిమిట్ లో తినడం ఉ మనకు ఆరోగ్యానికి మ మంచిది మనకు మంచిది అంటే ఎక్కువ తిన్నాం అనుకో, కడపపురము అలాగా వయించుకోలేరు ఆ ఇలా ని ఇబ్బంది పడు తమికు తిన్నడంము తినడము వల్ల లిమిట్ లో తిన్నామ అనుకో, తర్వాత మలక్కనుకున్నప్పుడు తినొచ్చు